చెప్పు చెప్ చెప్ ఏడా రాత్తన్న అయిపోలే ఇంకా కొంచెం ఉన్నది రాసు అయిపోలే అయిపోలే రాత్ తున్నా అదే డైగ్రామ్స్ ఎత్తున్న ఇంకో రొండోడైతే అయిపొతది ఫోర్త్ వన్ రాత్తున్న
ఆహా ఆహ
అర్దంగాలే
అది గూడ్ అయిద్దారా
హలో అర్ధం గాలేరా ఆ అయిపోయింది అయిపోయింది అయిపోయింది రా
సర్ సారి హి హ్ హ్
ఉమ్ చేప్పాలే రేపు ఎన్నిగంట్లక్ పోత్ తవ్ కాలేజ్ కి నేన్ పొద్దుగాల్నే వత్త ఇగ ఆ మార్నింగే రావాల్ నేన్ కూడా పొద్దున్నే కదా మళ్ళ
అదే
ఉ మళ్ళీ ఆడు ఒర్రుతడు ఎట్లా ఓ రెండు నిమిషం తొమ్మిది గంటల వరకు వత్త నేను తొమ్మిది అంటే ఎనిమిదిన్నర వరకు బయల్ దెరుదాం అని
ఉహు బస్సా
ఆ బస్కే రావాలి ఏమో తెలువదు రేపు పొద్దుండిస్ లేటయితడని అది బస్కోచ్చదా మరి బండి వేసుకొచ్చుకుందాం అని చూస్తానా లేదం గొడవైంది మాకిద్దరికి మాట్లాడుకుంట్లే ఏమన్నాడిగినవ మా మామ నడిగినా ఇస్తాన్నాడు ఆయనక ఏం పని లేకపోతే ఇత్తడు మనమేగా ఆ రాపూరోచ్చిరా ఏమన్నా రాపూరోచుడి ఏమునదిరా పేట్రోల్ కొట్టిచు పోదలే ఆ
అవునా ఎంత
ఏమో అదే ఆడుగాలేదు ఇంకా ఏ హు ఏ బట్టలు విండలే ఇకరా కళ్ళక్ గానవడితే పాపమ్ మా కోడల్
హుహు
ఏడుతుంది ఆమె దగ్గనే కూసున్న
ఇద్దరం చీ చిన్నం చిచపాకపోతే మంచిగా మంచిగుండేది లాస్ట్ మూమెంట్ లో పోయింది చీ
ఉ
అదే ఎక్కువసెపు మాట్లాడిన్నం కదా
ఆ రా
రాతున్నావా ఫోన్ పట్నావా పక్కకీ
రాతునా నీతోనీ మాట్లాడుకుంటా రాతున్న ఇగ
సరే ఉద్
సరేనా ఆ సరే నువ్వు పనిమీదుండకపోతే మాట్లాడతా పనిమీద ఉండకపోతే మాట్లాడతారా పనిమీదుంటే మాట్లాడలేం ఆ పని మీద లేకపోతే మాట్లాడతా
ఒకే సరే సరే
అ హా అమ్మ
పనికి పోతావా